హలో
చస్తున్నారండి
ఏం లేదండి ఇప్పుడే పని అయిపోయింది ఇలా కూర్చున్నాను మీరండి
మేము మా పాప ఇప్పుడే లేచి ఉండే తనకు అన్నం పెడదామని పెట్టాను రెండు ముద్దలు తిన్నది మళ్ళీ తినట్లేదు అదే చూస్తున్నాను నా నేనే తింటాన నా చేతిలకిళ్ గుంజుకుంది అడబట్టింది
తిననివడికి తన చేతికి ఇస్తే ఓ ముద్ద తిని ఒక ముద్ద కింద పడేసినా కూడా కడుపులోకి కడుపు నిండినట్టు అవుతుంది తనకు తను తింటేనే వాళ్ళకి ఆరోగ్యంగా ఉంటు కు రండి మన చేతుల మీద కంటే
నేను అదే తనకి ఇచ్చాను ఒకటే మెతుకు ఒకటే మెతుకు తింటుంది
ఆ ఏం పర్లేదు ఆ ఒక్క మెతుకు ఒక్క మెతుకు రేపు రెండు అయితే మూడుయితే ప అలా అలా పెరుగుతూ తను తినడం నేర్చుకుంటుంది
మీ పిల్లలు కూడా ఇలానే అలవాటు అయ్యారండి
ఫస్ట్ ఇప్పుడు మీ పాప చేసినట్టే చేసేదండి ఆగంమాగం చేసేది తినిపిస్తనే తినేది అస్సలే తినపోఏది అమ్మో ప్యాక్ చేసిని ఆ మాకు ఆ ఆక ంట్లేదేమో అని మేము ఆకలి టానిక్ ఉంటాయి ఆకలి టానిక్లు కూడా కుష్బూ చూడండి అసలే తిన పోయది అకలి అయ్యే టానిక్ తీసుకోతే ఆ సిరప్ పోసిన రోజు మో ఫోర్ టైమ్ ఫైవ్ టైమ్స్ లేదిని ఇది తెల్లారు మానేేష్ ఆ తెల్లారు మానేేష్ తినక పోయేది గీ లాగుతున్నాయి ఇలా ఇలాగ వెళ్లాలా గడిచిపోయాయి అంగన్వాడీ బడియా ని మా ఊర్లో అంగన్వాడీ ఉంటాయండి
హమ్
ఆ స్కూల్ కి పంపిస్తూ చెకికిె తినడం అలవాటు అయిందండి ఏ సెకండ్ పాప ఏమో ఇగ పెద్ద ఆమెను చూసి రామె నేర్చు కుంది తినడం యా ఇంకో అతనేమో వాళ్ళిద్దరిని చూసి అతను నేర్చుకున్నా నేనేం నేర్పలే వాళ్ళిద్దరి
మా పాపను కూడా ఎలా ని అదే ఆలోచిస్తున్నా అంగన్వాడీ పక్కలో రూమ్ వెతుకుొని వెళ్దాం మని చూస్తుందిమ కోసమైనా
ఆ బెటర్ అండి స్కూల్ క వెళ్ళాను ఒకరి పిల్లని చూసి నేర్చుకొని తింటుంది తనకు దానం
అవును ఈ అమ్మాయి అసలుకి ఏం తినట్లేదు మళ్ళీ అందులో ఒకటి ఒంటరిగా అనిపిస్తుంది ఉంటే నన్న ఫీలింగ్ బాగా అనిపిస్తుంది తనకు నాకు అర్థం అవుతుంది
ఎవరికి పీలక్క పాపకా
మా పాపకు ఎందుకంటే ఆడుకోవడానికి ఓవ్వర్ లేరు చూస్తేనన్ను లేకపోతే పక్కన వాళ్ళ ముసలి వాళ్ళని వాళ్ళు ఎంతసేపని చూస్తారు ఆ వాళ్ళు ఆ బొమ్మ లాక్కోడం ఈ బొమ్మ లాక్ కొడం కొంచెం ఏడ్చుకుంటే ఆమె తింటుందని ఈమె ఈమె దింటుందని ఆమె అట్లా అడిగేవాళ్ళు ఇప్పుడు అదంతా ఏం లేదు కద్ దా హ్మ్ అదే చూస్తున్నా నేను
అవునా మీకు దగ్గరే ఉంటదా అంగన్వాడి
టది మా పాత ఇంటికి పక్కన్నే ఉండే ఇప్పుడు మేము కొంచెం మార్ ర్ నాము అయితే ఇగ అటు సైడ్ ఎ తీసుకుందామని మాయన అం టున్నాడు ఇగ
అవునా తీసుకోండి బెట్రే కదా అలా
నే అటు సైడే తీస్ కుంటా పాప కోసం అయ్య అంగన్వాడి ఇప్పుడు ఇప్పుడు ఎండాకాలం అయిపోయే వరకు తీసుకుందాము అని అనుకుంటున్నా
అవును అక్కడ చల్లగా ఉంటుందా ఎండలే కొడుతున్నాయా
ఇక్కడ చల్లగానే ఉంటది హైదరాబాద్ కొంచెం కూల్గానే అనిపిస్తది ఎందుకో కాకపోతే ఏ మధ్యాహ్నం టైమ్ లో ఉంటాయి కానీ రూమ్లా అయితే చల్లగానే ఉంటది ఎందుక కంటే అన్ని స్ స్లాపులు పైన వాటర్ ట్యాంకులు
ఆ
అవ్వుంటాయి కదా
అవును వర్ష షాలు పడుతున్నాయా అక్కడ
ఆ నిన్న పడింది నిన్న కాదండి మొన్న పడింది వర్షం బానే పడింది నిన్న పడలేదు ఈరోజు కొంచెం కూలుగుంది అంటే రూమ్ ల చల్లగా అనిపిస్తుంది హ్మ్మ్ అంతే
కిందికి కొద్ది సేపు చల్లగా
హ్మ్మ్ మాకు కూడా అంతే
మా ఇంట్లో బాగా బల్లులు ఉన్నాయండి ఏమైన్నా రెమెడీ చెప్తారా బల్లులు పోవడ పోవడానికి
నెమిలికాయలు తీసుకొచ్చి పెట్ ట్టండి
అలా వెడితే ఉండవా అవి
లైట్ వెళ్తురికి వాటి షైనింగ్ కు ఆ వాటికి భయం వేసి వెళ్ళిపోతాయి మళ్ళీ కోడుగుడ్డు మనం పగల కొట్టాక వాటి పొచ్చేలు ఉంటాయి కదా ఆ సెల్ఫ్లల్లా అక్కడ ఇక్కడవి ఎక్కువ ఎక్కువ ఎక్కడ ఉంట
ఆ ఆ వాటి స్మెల్ నచ్చవ్ అజం
ఆ వాటి స్మెల్ నచ్చవ్
హ్మ్మ్ మా ఇంటి మా ఇంట్లో మా సిస్టర్ ఉంటుందండి సిస్టర్ ఇలా ఆమెకున్న బర్డె కం అసలు దేశంలో ఎవ్వరికి ఉండదండి ఇలా అయితే అబ్బా ఇప్పుడు లేవాలా హమ్మ పొద్దున అయింది అప్పుడే లే వాలా పండ్లు తోమాల తోమకుంటే ఏమన్నా ఐ తుందా ఉంటుందంని అలా ఉంటుందని ఆమెకు బద్ధకం అబ్బా ఇప్పుడు అన్నం తినాలి అన్నం తింటే ఏమవు ఏం లే వొద్దు లే ఆ చెయ్యి ఎలా అరిగిపోతుందో ఆ పండ్లు అరి పోతయో ఆ చేయి కి ఏమైనా అవుతుంద అన్నట్టు చేస్తుందండి అన్నం తినడానికి కూడా అవును అండి ఎందుకు ఇలాక్ తయారవుతున్నానని నాకు కూడా అర్థం కావట్లేదండి ఆమె బద్దకం పోవడానికి ఏమైనా రెమెడీ ఉంటే చెప్పండి.
ఆమె బధకం పోవడానికి అన అంటే ఆమె తీసుకెళ్లి ఒక నాలుగు రోజులు ఆమెకు నచ్చని వాళ్ళ ఇంట్లో పెట్టాలండి
అలా వెడితే బద్ద పోతుందిండి
ఇప్పుడు వాళ్ళ తోటి చూడలేక కూడా ఆమె పని ఆమె చేసుకుంటది కదా
అవునా
ఉ నచ్చిన వాళ్ళ దగ్గర పెడితే నచ్చిన వాళ్ళ దగ్గర దగ్గర పెడితే వాళ్ళ అది ఇంకా బధకం తోటి ఇంక ఎక్కువ బధకం చేస్తుంది
అవును పాపకు లిటర్లు బాగా వస్తున్నాయండి వాళ్ళ ఫ్రెండ్స్ రాసిస్తున్నారు
ఒకటి చదవండి వింటాను
అసలు మనం కూడా చదవలేకుండా ఉన్నాయండి గగానవి ఆ వీణశ్రీ అండ్ రిఫా ఈస్ ద మై దెమ్ ప్లే విత్ సపోర్టర్స్ స్టూడెంట్స్ గానవి వీనశ్రీ రిఫాస్ సీదా రియలీ మై వెర వెరీ బెస్ట్ ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ థిస్ ఈజ్ ఏ త్రీ నేమ్స్ మై బెస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్
హు
చదివారా విన్నారా అండి అలా అలా రాజు చసుకుంటున్నారండి అయితే మా పాప బర్త్డే ఉందండి ఈ నెలలో ఆ బర్త్డే కు ఇప్పుడే రాశి బర్త్డే విషెస్ చూస్తున్నారండి వాళ్ళ ఫ్రండ్ ఉమ్ ఇంకా రాలేద ఇంకా రాలేదన్న కూడా ఇంట్లేనట అడి మొత్తం కాగితం ఉంటుంది కదా తెల్ల కాగియిన్ని మొత్తం రంగులతో నింపి ప్పేశారండి నింపేసి వాటి పైన పెన్నుతో తెలు వశారండి ఇంకొక్క ఆమె ఆమె అయితే మొత్తం లవ్ షేప్ లో గీసిందండి లవ్ షేప్ లో లవ్ షేప్ నీ గీసి ఆ బొమ్మను గీసి అందులో గానవి అవునండి ఎలా తెలుసున్నాయి టీవీ వాళ్ళ కావచ్చు టీవీ
టీవీ మొబైలు ఏమన్నా అంటే వాళ్ళకు ఇట్ల చేతులల్ల కూడా సిగ్నల్స్ పెట్టి చూపిస్తారు కదా లవ్ సిగ్నల్ సింబల్ సిట్ల వీ కి హార్ట్గాగా చూపిస్
ఆ హార్సింబలే వేసి వాళ్ళ పేర్లు రాసుకునీ ఆ మార్చి నెలలో బర్త్డే చేసుకుంటున్న గానవికి హ్యాపీ బర్త్డే అని పెడుతున్నారండి వాళ్ళు రాసిస్తున్నారు ప్పుడు
ఆ వయసులో నేను అసలులకు ఆ బ్యాడ్డే అంటే కూడా తెలియదుండి నాకు కొత్తబాట్టలే కొత్తబట్ట తల స్నానం చెపి చ్చి కొత్త బట్టలు ఎపిచ్చి ఒక చాక్లెట్ ప్యాకెట్ గురిస్తే టీచర్లకు క్లాసుల ఉన్నాళ్లకు ఇచ్చేదండి మేము అదే బడే సెలబ్రేషను
ఓ ఇప్పుడు ఎలా ఉందండి మొత్తం అసలు మేం కొత్త బటలు కూడా దచ్ కుభొపోత్ తుండే మాకు తెలీదు కొత్త బట్టలు కూడా ఎస్ కోవాలని ఇప్పుడు అప్పట్లా మా నాన్నవాళ్ళు చేయడం లేదు ఈ కేక్ కట్ చేసుడు ఇవన్నీ
ఆ మాకు కూడా కేక పడేది ఏం లేవు నా పెళ్ళ అయ్యాకనే మా ఆయన తెపిస్తుంది
అవునండి నేను కూడా చాన్ రోజులు ఒక్కసారేమో నా బర్త్డే ఫస్ట్ బర్త్డే చేసి నిజానికి మా నాన్నగారు ఫస్ట్ బర్డే నే అంటే కలంగోశి ఎసరన్డి మా నాన్న గారు తర్వాత ఆ మళ్ళీ నైన్టీన్త్ బర్త్డే చేస సనండి మా ఫ్రెండ్స్ అందరూ మా ఇంటికోస్ తే కేక్ తేస్తే మా నాన్న ఇట్ల అందరు కలిసి నా నైన్టీన్త్ బర్డే ఇం ఇంటర్ లో చేసుకున్నానండి మళ్ళీ మా ఆయన పోయిన సంవత్సరం నాకు ఆ కూల్ కేక్ చీ సరే అండి పోయిన సంవత్సరం మూడే అండి నా బర్త్డేలు చేసు
అవునా
ఈసారి జరుపుకుంటానో తెలీయదు గాని మా బాబుది నాది ఒకటే రోజు దండి గా ఉంది కి నాది కూడా జరుపుతున్నారు ఇక పుట్టిన కడ నుంచి అవునండి
ఆ
ఇప్పుడే పాప అంటుంది లంగ జాకెట్ కావాలట అండి లంగ జాకెట్ చేస్తనే లంగ జాకెట్ అట కేక్ ఇట్లు ఉండాలట వాళ్ళ ఫ్రెండ్స్ని పిలుతుందట అన్నీ ఇప్పుడే ఊహించుకుంటానండి చదువు చదవడానికి అంటే నా బర్డే ఏమేమేం సెలబ్రేషన్ చేసుకోవాలని ముందే రా పెట్టుకున్
మా తమ్ముని వాళ్ళ పాపం మొన్న ఏమంటుందంటే అమ్మ నా బర్త్డే కు నైట్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలి మళ్ళీ సర్ప్రైజ్ పార్టీ చెయాలి కేక్ కోయాలి ఉ ఆ ఆ అవును సర్ప్రైజ్ గిఫ్ట్ అట సర్ప్రైజ్ పార్టీ అంటా మళ్ళీ ఆ సర్ప్రైజ్ పార్టీ గురించి బర్త్డే చేసుకునే అమ్మాయి చెప్తుంది ఆ
పొరగండ్లకు
వాళ్ళ అమ్మంట ఉంది కదా మీ నాన్న పెద్ద ఉన్నోడు కాదమ్మా గిట్ల మా భర్త పెద్దయ్యాల్లకి గిట్ల చేసుకున్న టోల్లాం అని ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టే వాళ్ళ మ నాన్న ఎక్స్ప్లెయిన్ చేశారట మన పరిస్థితి ఇది మా మేము చేస్తాము గాని మా ఉన్నంతలో చేస్తాను నువ్వు ఉన్నా నువ్వు పైకి ఎక్కకు ఇక్కడే ఉండు అనేసి నిదానంగా చెప్పిరు ఆట
తింటారండి చిన్న పిల్లలు
ఆ మా వయసులో మా కేక్ కూడా చేయకపోయేది ఎవరు లేరు నీకు చేస్తున్నాము అది ఇది అని
అసల్ పిల్లల అయితే ఫోన్ తోటి సే టీవీ తోటి చెడిపోతున్నానీ నేను ఏక్కడ మనకి ఇవన్నీ ఏం దెల్
ఆ అదేదండీ మా పాప అయితే ఇప్పుడు గింతంత లేదు గానీ చి శీలకమ్మ పేటనే ఎగురుతాది
అసలు కంప్యూటర్ మైండ్ల్ అయిపెనాయ్ సిస్టమ్ మైండ్ల్ అయిపేనాయ్ వాళ్ళయి ద్ ఫిన్నం
అవును చి పీస్ చిలకమ్మ పెట్టి చి
ఏ ఐ బాగా వాడుకుంటున్నాను ఇప్పుడున్నప్ పిల్లలని అసలు ఏం జేస్తే మారుదారో కూడా తెలియట్లేదు ఈ మధ్యలో
ఉ
అప్పట్లో కొట్టేది తిట్టేది ఆ సరే అండి